హలో.
హలో హాయ్ బాన్నారా.
ఆ బాన్న మీరు బాన్నారా.
ఆ తిన్నా మీర్ తిన్నారమ్మ.
ఆ తిన్న ఏంజేస్తతంర్రు.
కాఫీ దాగినం ఇప్పుడే.
ఆ.
మీరేం జేసన్నారు.
అంటే నా ఏం చేలే కూచ్చో నున్నం. ఆ తిన్న ఏం స్పెషలు.
మా ఇంట్లో పుప్పు. అన్నం పప్పు కాజరకాయ్ ఫ్రై.
అవునా.
ఆ.
ఆహా అ బాగున్నారో మీ ఇంట్లోలందరూ బాగున్నార.
ఆ బాన్నారు మా మీరు బాన్నారా అందరూ మీ వాళ్ళంతా.
సరే పా మరి.
ఆ ఏం జేస్తన్నారు మీరు.
ఏం లే ఎమన చెప్పాలే.
బాగుంద వర్క్ అన్న కన్నకు అక్కడ.
యామ్ వర్కో లే.
యేమి.
ఏవో సెలే లేదు.
లేదా.
నచ్చింది కానీ. సేర్లలో లేరు కడు బిజినెస్ జరగదు.
నివ్వేం జదువుకున్నావ్ దుకున్నావ్.
నేను యాధోటి చదివినలే. అ
ఏం జేస్త ఉన్నాం వేరే దొరికింద వరకు చేసుకోవాల్సిందే.
ఆవూన్.
చూసుకుంటా రాదా వేరేది.
చూస్తాన్న.
ఆ.
ఉ అన్నీ ట్రై యేస్తా ఉన్నా ఎగ్జామ్స్ రాస్తున్న. ఆవునా. ఊ నువ్వేం చదివారు.
నా డిగ్రీ ఇంగ ఇప్పుడు అయిపోతది లాస్ట్ ఇయర్.
అహ.
వన్ ఇయర్ టూ ఇయర్స్ గ్యాప్ పోచ్చింది ఇ.
అవునా ఏ.
మ్యారేజ్ అయినాక.
ఓహో ఆ.
రెండు వేల ఇరవై ఒకట్లో అయిపోయింది ఇంటరు.
ఆ
తర్వాత వన్ ఇయర్ వచ్చింది గ్యాప్ వన్ ఇయరో టూ ఇయర్సో బా
అహా
ఇంగ బాబు పుట్నాడని ఇంగ పోలే ఎక్కువ పోబుద్ధి కాక
ఏ
తర్వాత ఇంగ మళ్ళా ఖాళీ ఉండి ఏం చేసాంలే ఏదో ఎగ్జామ్స్ రాసుకున్న సర్టిఫికేట్ అన్న వస్తదిలే అని
హు పార్ట్ టైమ్ అయినా చేయొచ్చు కదా ఏదైనా జాబ్
చూసానక్కా కానీ ఏం దొరకలే ఇక్కడ
ఉహ్
పోయి అక్కడ పోయి ఏవైనా ఎక్కుకోచ్చినా బెంగళూరు కల్లా పోయి చాన అక్కడ బస్సు ప్రయాణం చానా ఉందని
ఉహు
ఎఎట్లయినా ఫ్యామిలీ ఉన్నాక ఇంగ ఎట్లా పోతావు లాంగ్ పోవాళ్ళంటే కష్టమయితది
అవును
ఇక్కడ మళ్ళా ఇక్కడైతే అని ఎక్కడ పోయినా కూడా ఇక్కడే ఆలోచనలు ఇక్కడే అన్ని దిగుళ్ళ అంతా ఉంటారు
హు మ్యారేజ్ అయితే అంతే అందుకే మ్యారేజ్ చేసుకోద్దు ఆ
ఏదైన్న ఏదైనా చేయాలంటే మ్యారేజ్కు ముంది చెయ్యలా ఒక జాబ్ గానీ ఏదైనా గానీ వన్స్ మ్యారేజ్ అయితే ఇంగ
ఇంగ అంతే వంటింటికి పరిమితం
మిది ఏ సైడు మీ ఊరు
యాదో సైడ్లే ఆయన్ని ఎందుకు ఆ ఆ
బా మాట్లాడుతాంటే ఎక్కడోళ్ళు బా అని
అవునా వాళ్ళ చెప్తాలే ఆ ఇగమిది
బా పరిచయంమయిందా మా బాబా
ఆ
కొంచెం చూసుకోండి బాగా పిల్లని
హు చూస్తాం చూస్తాం నే మీ వారు ఆఫీస్కి కేళ్ళారా
మా వారు ఆఫీస్ ఏమి లేమ్మరు
ఆ ఆహ్ అవునా ఇంకి మీ అత్తల్లు బాగా చూసుకుంటారా
మా అత్త ఏదో అట్లాటని
ఆహా హు ఇంకా ఏ
బానే చూసుకుంటాది ఆయమ్మ పట్టించుకోదు ఎప్పుడన్నా వాళ్ళ బిడ్డల కోసం కూడా ఆడుతుంటా కాబట్టి మామూలే కదా అది
ఆ
మళ్ళ ఎవరు కాదు మా మేనత్త నే
అవునా మేనత్తలు అయితే పోగొట్టుకోర్లే చూసుకుంటాం
ఉ ఎంతా కోట్లాడిన కూడా కా
అ మేనత్త కొడుకునే చేస్తున్నావా అయితే
ఆ
ఆహా ఉ
నాకు అక్కయితాది
ఆహా
ఉ
ఉమ్ ఇంకా ఏం సంగతులు
ఇంకేముందిమ్మా ఎప్పుడు పోతున్నారు ఇంటికి మీరు
మేము నెక్స్ట్ మంత్ పోవాల
అందరుూ ఒకటే పరు మాట్లాడుకున్నారా
అది తెలిదు ఇంకా
నువ్వు పీజీలో ఉన్నావా పక్కన
లేదు లేదు నేను మా వస్తన్నా నూ ద ఇంట్లో ఉన్నా
ఆహా
పీజీ చూసుకోవాలి చూసుకోవాలి నెక్స్ట్ మంత్ ఎన్ని రోజులు ఉంటాం వాళంట్లో
రాను ఉంటావుదే ఇప్పుడు పో ఆ ఇబ్బంది
ఉమ్ అన్ని నేనే వేసుకొని రావాల బబ పద్ద్దలు వేసు ఫుడ్ ఏ ఫుడ్ ఏ ప్రి ఫుడ్ ప్రిపేర్ చేస్ కు మార్నికి మధ్యాహ్నానికి అందరకు
కన్నా కొంచెం అనుకుంటే నీ పీజీ న మీ అ పోయి యోచ్చి పోయి యోచ్చి సాల కదా మళ్ళా చేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది అయితాంది
ార్ మ ఇ నళక ఇ నళ ఆకతల
ఏదో పీజీ అయి్యంది అనుకో ఏదో వాళ్ళు చేసి పెడతారో మకు నచ్చితే తినొచ్చు లేకుంటడా లేదు ఎంజాయ్ ఉండొచ్చు కొంచెం రెస్ట్ అస్తాది
అందుకే ఇంకో మా పెద్దమ్మకి బాగలేదు ఏ దో ఒకటి గడ్డ మార్గొచ్చి అది ఆపరేషన్ చేపించుకొనింది అదిలతోటే ఉండే లేపోతే నేను పోయేదాన్ని కానీ హాలిడే వస్తే పోవాల నెక్సిన మా అమ్మ రమ్మంటాండి ఇంటికి
ఉ
ఆ పోయాయి హాస్టల్ చసుకోని హాస్టల్ లో జాయిన్ అయిపోతే మళ్ళ ఇంగా ఎప్పుడోలే ఇంటికి పోయేది
అంతేలే పోయి రాపో
ఆ
పోయి అచ్చినట్టుంటది
ఆ
చూసినట్ ఉంటాది ఇంట్లో వాళ్ళని
ఆ
అంతలోపు ఇక్కడ ఏదన్నా సెట్ చేసుకోవచ్చు పీజీలో
ఆ చూసుకోవాల చూసుకుంటాను అడగుతానా
అక్కడ అన్నీ బాగా ఎక్కువ జాబలు అన్నిీ ఉంటాయింటారు ఎందుకు దొరకు
జాబులు ఉంటాయి జాబుకు తగ్గట్టు ఇది ఫీజులు ఉంటాయి ఖర్చులకే సరిపోతది ఏదైనా పార్ట్ టైమ్ ఉండలాగా అంతే కాని
ఖర్చులు భారీగా ఉంటయి ఇక్కడ మరి ఉండేటోళ్ళకి ఎక్కువ మినిమం ఒక ఫిఫ్టీ వస్తేనే ఆడికి ఒక ట థర్టీ వచ్చినా ఏం కాదనుకో తక్కువ కర్చు పెట్టేటోల్లకైతే
ఆ
ఆడపిల్లలకి ఏదైనా ఖర్చులు ఉండకుండ ఎట్లుంటాయ్
అన్నీ ఖర్చులే అన్నీ కొనాలా అన్నిటికీ పేరెంట్స్ని అడగాలంటే అడగలేం
ఆ
ఆ చీటికి మాటికి ఆడగళ్లంటే ఒకలా ఉంటది ఇంత వయసు వచ్చాక కూడా ఆడగలంట అ
న్నారే అంటారు కొంతమంది
కొంతమంది ఉంటరు మా ఇంటిలో లేస్తారు గాని కాకపోతే ఏమంటే అన్నింటికి అడగాలంటే నాకే అడగబుద్ధి కాదు
అడగబుద్ధికాదులే ఎట్ల
వాళ్ళే అడుగుతరు ఉన్నాయా ఉన్నాయా అనే
అవును
ఉన్నయి ఉన్నయి అని నేను ఇంకా అబద్ధాలు చెప్తా
సేమ్ మా మా పాపలాగనే
ఊరికే పదే పదే ఏడేస్తారులే అనేసి
అడగదు ఏమనుకుంటారు ఏమో ఉందో లేదో ఏమని మా అమ్మలని
ఉ మీ మామాయ్య ఏం చేస్తారు
ఆ
మీ మామయ్యగారా
మా మామ లేడు చనిపోయినాడైతే మా పెళ్ళకి లేడు
అవునా ఉహు మీ ఆయ ఒక్క ఒక్కడేనా లేపోతే వాళ్ళ అన్నతమ్ములు ఎవరైనా
వాళ్ళు ముగ్ నలుగురు ఇద్దరు ఆడు పిల్లలు ఇద్దరు మగ పిల్లలు మా ఆయన మూడో ఆయన
మా ఆయనకన్న లాస్ట్ వాళ్ళ చెల్లెల్లు ఉంది ఆ అమ్మకి భర్త చనిపోయినాడు ఈడే ఉంది
అందరికి అయిపోయాయి మ్యారేజ్లు ఐతే వాళ్ళకి
ఆ
ఉహు
ఎప్పుడు చే ఒక మంత్రులు చేసి మాట్లాాడు నా వాళ్ళ ఎప్పుడు బిజీ అమ్పోను
ఆ
మా ఆంటీ
ఆ
అంకుల్కి ఎక్కియ్యి కార్య యాపు అనిందా
ఆ అయ్యా ఒరేయ్ ఒరేయ్
ఆ
ఆ
నేను ఎప్పుడు బిజీగా ఉంటా ఫోన్లలో అన్నది
ఆ ఊ అదే మీరు అన్వాంట ఏం మీ అత్త ఏస్తద నువ్ చేస్తవ
మా ఇత్త మా దగ్గర ఉండదు మా అమ్మ బాగాలేదు హెల్తు
అహ హాహా తోడు కోడలు ఉన్నారా
ఉంది గాని మా పక్కన పక్కన ఉన్నాం మేము
ఆహా
పెళ్లయి నాక మాన్నాం పక్కకు వచ్చినం
ఓహో అంటే ఎవడు ఆడు ఆ ఎవరో అడంతా బాగుంట కలిసింత అ అన్ని పోయినయ్ పొతులే నూ చేయనా నూ చేదు ఎవర్ దాలు చూస్కుంటే బావుంటది
అవును
ఊ
మూడవు అయిదంటే కొశను
అవునవును
మా యత్త ఆ
అళ్లా మా ఆడ బిడ్డల వాళ్ళ భర్త చనిపోయిండు మా అత్తమ్మ ఆడే ఉంటది వాళ్ళు ఇక్కడే ఉంటారు పక్కన పక్కన వచ్చి పోదంటరు వాళ్ళయివి ఆ అవును సర్లేమా ఉంటా బయ్